బాగున్నారండి మ్మ్ ఏం చేస్తున్నరండి ఫోన్ లేదు కనీసం ఇటు ఇటువైపు వచ్చేదే లేదు అసలు
కుదురతలేదండి పిల్లలకు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇగ పాప కాడ ఉంచి చదిపిస్తున్నానండి థర్టీన్త్ కి అయితే అయిపోతది అయిపోగానే కలుద్దాం ఇంటి
అదే బయటికి వెళ్తే కనీసం చూస్తుండే మాట్లాడుతుండే కలిసి బయటకి కూడా వస్తలేరు మీరు అసలు ఏం లేదండి ఇట్లా మీరు అది పూజ చేస్తారు కదా మామూలుగా నార్మల్గా చేస్తారు కదా అయితే ఫ్లవర్స్ బాగాయినాయి అవి పూలు చాలా పూసినాయండి
ఆహా
ఆ ఆ పూలు చాలా పూస్తాయండి ఇది మల్లె పూలు మందార పూలు
అయ్య అవునా అండి మర ఒక మాట ఫోన్ చేస్త అయిపోగా నాకు
అదే ఫో అదే అందుకే అంటున్నానండి మీరు కనీసం బయట కనిపించలేరు కనీసం ఆ పిల్లలన్న కనీసం కనిపిపస్తరెమో
అంటే పాప లేదండి పాప లేదు పాప ఊర్లో ఉంది ఈగ బావ ఏమో చౌతి
అదే అంటే నా పరీక్ష ఉందేమో కదా చదువుకుంటున్నామో అని చెప్పేసి నేను ఏమనలేదు
అవునండి ఇ ఒక్క కెమిస్ట్రీ పరీక్ష ఉంది అదా ఐపోతే తట్ టెన్త్ పదమూడో తారీఖు అయిపోతుందండి అయిపోగానీ అప్పుడు నేను వచ్చి తీసుకుంటాన్లెండి పూలు ఏమేమవుతున్నాయి పూలు
మల్లె పూలు అయితున్నాయి మందార పూలు అంటే మల్లె పూలు అయితే చాలా అవుతున్నాయిండి
అవునా అండి
నేను ఈ ఈ కాలంలో ఈ టైంకి నేను పెట్టుకోనండి మల్లెపూలు
అవునా ఆహా ఎందుకు ఏమన్నా ప్రాబ్లమా ఏమన్నాక్కసానా
ఇప్పుడు ఎంటి సీజన్ కదా
ఓకే ఓకే హో అట్లా ఉంటదా అండి
ఆ మేము అట్లా అంటే నాకు ఎందుకు నచ్చదు పెట్టుకోని ఇష్టం ఉండదునమాట
అయితే హలో
ఆ చెప్పండి
ఆ అయితే మేము మేమే వస్తాండి వస్తునప్పుడు మాకు ఇవ్వరాదండి పూలు
అే పువులు కూడా చాలా మ మందర కూడా చాలా అయితున్నాయి మల్లె పూలు ఉన్నాయి మందర చెట్లు ఉన్నాయింట అ కాలబందా కనకంబరం పో ఐడి ఉందా
అవునండి ఉన్నాయి ఏ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయండి పూస్తున్నాయి కనకాంబరం
ఆ కనగపూలు మల్ పూలలో పెట్టుకుంటే బాగుంటందండి చాలా
అవును గులాబ్ చెట్లు ఉన్నాయా
ఆ గులాబ చెట్టు ఉంది తమలపాకు చెట్టు ఉందండి మా దగ్గర
తమలపాకు మా ఇంట్లో లేదండి తమలపాకు చెట్టు పెట్టుకుంటే మంచిగా ఉంటదంట
ఆ తముళపాకు అది మంచి దాంట్లో తముళ పాక ఇట్లా సర్ది అయితే బాగా అంటారు కదండి బాగా కొంచెము పిల్లలకి అంతా కొంచం కొమ మిరియాలు లవంగాలు హనీ తినిపిస్తారండి చాలా మంది
అవునా హమ్
మంచి చాలా మంది ఆ పెళ్ళిళ్ళ సీజన్ అయితే మా దగ్గరకు వచ్చి తమడుప్పకి తీసుకెళ్తారండి చాలా మంది
ఆహా అవును అది మనం ఒక్క అది వేసుకుంటే కూడా పాన్లాగా అవుతుది కదా
ఆ ఆ పాంలాగా అయితుందంటడి అవును చాలా మంది ఆ వాసన కె చాలా మంది చాల చాలా చెట్టు కొట్టేసినప్పుడు చుట్టుపక్కల అందరు తీసుకెళ్లారు ఆ చెట్టుని
అవునా చాలా పెద్దవియిందా అండి ఇంట్లో
చాలా పెద్ద అయింది చాలా వరకు మొ మామయ్య కట్ చేసి
అవునా మేము కూడా ఒకటి బుక్ చేసుకుంటే దొరుకుతుందండి ఆన్లైన్
ఆ బుక్ చేసుకోవచ్చు చాలా మంది ఇంలో ఉంటే ఒక కొమ్మ తెచ్చి పెట్కునే ఉంటా
అవునా మనీ మనీ ప్లాంట్ చెట్టు ఉందా అండి
ప్లాడ్ చెట్టు కూడా ఉందండి మా దగ్గర కలబంద చెట్టు ఉన్నది మనది షో చెట్స్ కూడా ఉన్నాయి
అది తులసి చెెట్ందా అడి
తులసి చెట్టు ఉ కర్రపాక చెట్టు కూడా ఉందండి మా దగ్గర
అవునా మా ఇంట్లో కూడా ఉందండి
ఇట్లో బాగున్నాయి మా మామయి బాగా ఇంట్రెస్ట్ అండి
అవునా నాకు కూడా మా బాగా ఇంట్రెస్ట్ అండి చెట్లు పెరగడం పెంచడం నీళ్లు పోయడం ఆయన అంత పూల్ నాకేమో పూల్ అల్లడం రాదుండి ఒక పెద్ద బాధ ఇ సూది పెట్టి కుచ్చుకోవాల
పూలు బాగలుతా ఉ మా ఇంట్లో నాకే ఆ మా ఇంట్లో మాకే కె వస్తంది అల్లడం నాకు మా మమ్మకి మా అక్కకి ఆ హలో ఆ అల్లొచ్చండి అల్లొచండి
మీకు మీకు అల్లాడం నేర్చుకున్నరా మీరు
ఆ నేర్చుకున్నాంమండి చిన్నప్పుడే నేర్చుకున్నాం మా ఇంట్లో మా అక్కకి మా చెల్లెకి రాదండి
ఓ దేవుడు నాకు కూడా రాదండి నేను ఎంత నేర్చినా రాలేదండి టకు
చిన్నప్పుడు కట్టపలల తోటి నేర్చుకున్నాండి ఆ మం చదే అలవాటు అయింది వచ్చేసింది అంటే చిన్నప్పుడప్పుడు మా ఇంట్లో కనకాంపూలు చాలా ఉంటుండయంండి
అవునా
అయితే చాలా వరకు
ఈజీ కట్టొచ్చా అండి కనకాంబరం పూలు మీరు మళ్ళా సన్నజాజి పూలు కూడా మా చిన్న చిల్ల ఉందండి తనకేం సన్నజాజ పూల అంటే ఇష్టం ఇంకా బొడ్డు మళ్ళీ ఉంటది కదండి వేరేది విరజాజీ ఇంకో చెల్లేకదుది ఇష్టం నాకేం మళ్ళీ పులుఇష్టం
ఉ అదే అండి మస్తు అదే అందుకే అ ఒకనేరు రాలిపోతున్నాండి బాధ అనిపిస్తుంది కానీ స మీరన్న
అవునండి వస్తానులేండి సాయంత్రం అన్నా లేకపోతే ఎల్లుండి రేపన్నా వస్తానులేండి ఇంటికట